హలో
ఆ తిన్నారా
తిన్నామునంది మీరు తిన్నారా
ఆ తిన్నాము ఇప్పుడే ఏం తిన్నారా మీరు
ఆ తిన్నామండి
మా పప్చార్ పప్పు చారు టమాట మీరేం కర్రీ
మాదీ బెనకాయ‌ టమోటా
మీకు సిగ్నల్ వస్తలే.
వస్స్తుంది
ఏమో స్టక్ అయితుంది మరీ.
అవునా ఎప్పుడు వాస్తుందండి.
ఉమ్ వేల్ ఎందుకండి అంత కోపంగా మూతి తింపుకుంటూ మాట్లాతుని.
నే నార్మల్ న నార్మల్గానే
అంటే రోజు మాట్లాడే ట్యూన్ లా లేదు అడి ఆహా తిన్నారా మరీ హాలో
చెప్పండి ఇంకా ఏం చేస్తున్నారు ఇన్జీ నల్ ఉంది
అవునా మరి గ్యాపించు మాట్లాతురు
ఏమి లేదు అడి చెప్పండి ఏం చేసినారు
ఏం లే ఎగ్జామ్కి ప్రిపేర్ అయిదామని చూస్తున్నా.
ఎమునా
హాఆ అవును మీరేం నెతురు
నేను మకి ప్రిపేర్ అయితే మనంచిస్తున్నా.
ఓ అఐహసా హా ఎ కలాజవిరా మీరు
టెన్త్ పాస్ సారీ అంది హ్హ టెన్త్ లొ సవె ఏ టూ
ఓహ్ గ్రేట్ గ్రేట్
స్రీలేఖ